ఆ చెప్ప బ ఆ వినిపిస్తుంది చెప్పండి నేను కూడ అండి ఖాళీ మీరు ఉ చేసాండి పూరి అండి మీరేమి టిఫిన్ చేసారు ఇన్నర మధ్యనం హ ఉ ఏం కూర చేసారు బ
ఎగ్ ఫ్రై రైస్ చేసాను
ఉహు నిన్న తిన్నారా ఉపవాసం ఇహా సాయంత్రం తింటారా ఉమ్ ఇంకా అండి ఇప్పు ఇంకా తినలేదండి తినాలి ఆ తోట కూర ఉమ్ తోడపొద్దున్నే ఫ్రెష్గా ఆకూరలు వస్తే తీసుకొని చేసినం తోట్కూర
ఉమ్ తింటా పర్లేదు అంటే తినను అని ఏం లేదు కని తింటా అంత ఫేవరెట్ కూడా ఏం కాదు, తింటాకని అప్పుడప్పుడన్నా తినాలి కదా ఆరోగ్యానికి మంచిదని
అవున
ఇంట్లో చేస్తా ఉంటరు తింటాం అ ఉమ్ ఉమ్ నవును నాకు ఒక్కోసారి తినబుద్ధి కాదు అంటే చేసే దాన్ని బట్టి ఉంటుందండి కొంతమంది ఏంటంటే ఉర్ ఉడక పచ్చి పచ్చిగ చేస్తారు ఆకుకూరల్ని తినబుద్ధి కాదు ఉమ్ పచ్చి వాసన టేస్ట్ రాకుండుంటే ఉమ్ తిను బుద్ధి అయితది అ మీరు తింటరా బాని స
ఒక పాలకూర ఎప్పుడన్నా
పక్కూరొకటెనా ఉహు గోంగూర బానే ఉంటది కదా ఉ హు హు
చం వర్షం పడితే బాగా వస్తుంది
అవును
గోంగర పచ్చడి పచ్చిమిర్చితో చేయ్ చేసి నోట్లో నూరీనా బాగుంటది ఎండుమిర్చి తో చేసిన బాగుంటది మళ్ళీ పప్ ప్లేస్కున్నా బంటది కూర ఉమ్ ఎండుమిర్చితో ఇష్టమా? మిక్సీలో పడతన్నారవును ఇప్పుడు చిన్న చిన్న రోల్లు వస్తున్నాయి కదండి రోడ్ రోట్లో నేను నూర్తే టేస్ట్ మంచి గుంటది ఒకిద్దరు ముగ్గురుకైతే ఉమ్
బాదినమని
అవునవును ఇద్ద ముగ్గురికియితే చిన్న రోల్ వస్తున్నయండి చిన్నవి మన వంట టైం లో వాడుకునే ఎంత చిన్న రోల్లు వస్తున్నయి. మనం ఎట్లో ఇద్దరు ముగ్గురు మంచిపోయి చేసుకుంటాం కాబట్టి, మనకి టేస్ట్ కావాలనుకుంటే దీనికి దాంట్లో చేసుకు ఇప్పుడు హ్మ్
దైన పుదినాయనా రోడ్
హ్మ్ మిక్స్ చేయండి తొందరగా హ్మ్ తొందరగా తొందర మీక్సీలేస్తున్నారు. హ్మ్
ఉత్తగా జేస్తే తినబుద్ధే కాదు.
తినబుద్దెకాదండి అసలు అది ఏదోలా ఉంటది అ కొంచెం ముక్కలు తగులుతా ఉండాలి. మరి మెత్తగా రుబ్బ గూడుదు అ తింటా బానే తిన్ ట హ్మ్ దాంట్లో వేడి వేడి అన్నంలో పచ్చడీ నెయ్యి ఏసుకుంటే బావుంటయి. హ్మ్ అ పెట్టినమండి పెట్టినా సగం తినడం గూడ ఐపోయింది. హ్మ్ ప్రస్తు ప్రస్తుతానికైతే మావిడికై పచ్చడి పెట్టినము కొత్త పచ్చడి బాగుంటాది కదా టేస్ట్ కూడా
అవునవును ఇంగ అది కొంచం అది పాత ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా
హ్మ్ అవును హ్మ్ అంత దిని బుద్ధి అవ్వదు. హ్మ్ హ మీరు తింటారా మావిడికాయలు మావిడికాయ పచ్చడ బానే హలో
అది పెట్టేటప్పుడు ఇట్లా కలుపుతారు కదా అది ఇంక
అవునవును పెట్టిన పెట్టే రోజు లాస్ట్ లో పచ్చడింత తీసే గిన్నెకి అన్న మేసి కలుపుతరు. బావుంటది హ్మ్ టెస్ట్ రాదు అవునండి. అ సేమ్ అదే క్వాంటిటీలో కలిపిన అంత టేస్ట్ రాదు. అ
ఇప్పుడు పచ్చడి కోమ్ ఫ్రై చేసి ఏదైనా చేసినా కూడా అంత టేస్టే రాదు. వీటి కచ్చిన టేస్టు
అవును దాని మళ్ళీ పెట్టే బాగా పెట్టడం మొచ్చినోళ్ళు కలిపితేనే వస్తదట ఆ టేస్ట్ గూడా హ్మ్ మీకొచ్చా అండి పెట్టడం. ఉహు ఉమ్ ఉఉ ఊ ఇప్పుడమ్మ వాళ్ళ ఇంట్లనుంచే తెచ్చుకుంటరు అయితే ఊమ్ బ్రేక్ అవుతుందండి వాయిసు హాలో
ఆ ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
అదె అక్క వాళ్ళున్ను అన్నయ్య వాళ్ళందరం కలిసి ఒక్క దగ్గర్నె
ఉహ్
ఎవరిది వాళ్ళు పెట్టుకోవాలంటే పెట్టుకోలేం
ఊ బాయ్ టే ఉహు మీక్ అక్క మీ అక్క వాళ్ళు ఉన్నార ఇద్దరక్కలు ఐదుగురా మొత్తం ఉ ఇంకా అండీ హాలో నేను ఎల్లలేదండీ ఎల్లలేదు ఎళ్ళలేదు కుదర్లే ఆహా అసలు ఇప్పుడు ఎళ్ళలేదు ఒకసారి గూడా ఎళ్ళలేదు ఇప్పుడి దాకా వెళ్ళాలి బాగా కట్టారంట గదా మంచిగ
అవునవును
ఉ వెళ్దాంమనుకుంటే గని ఫుల్లు జనం ఉన్నారని ఆగిపోయినం
ఉం కొంచం అంత ముందు కంటే ఇప్పుడైతే మస్తుండే
ఉహు వెళ్ళాలండీ బస్సులు గూడా పెడతరు గదా అన్ని చోట్ల నుంచి
ఉ
ఊ
ఇప్పుడు చాలా మంది ఉంటరు కాబట్టీ
ఉ అవును ఊమ్ త ఫ్రీ బస్సేస్ ఉ ఫ్రీ బసెస్ కూడా ఆధార్ కార్డు కాదంట అండి సపరేట్ కార్డు పెడతారం అ ఆ సర్ ఫ్రీ బస్సులు కూడా అండి ఏడా ఈ జెన్నాలు ఎక్కువైన కానించి ఎంత స్లో గా ఎడ్లో బండికంటే స్లోగా బోతునాయి కరెక్ట్ ఓన్ బోట్లే
మళ్ళీ
ఉమ్ ఉమ్ చెప్పండి మీరు వెళ్లారా మీరు ఎన్నిసార్లు వెళ్లారు ఎవ్రీ ఇయర్ వెళ్తారా అంటే మొక్కు మొ కుందానా లేదా నార్మల్గా వెళ్ళొస్తారా
అంటే టూ ఇయర్స్కి ఒకసారి పెద్దగా అయితది కదా
అవును
అట్లా టూ ఇయర్స్ ముక్కె ఇంగా మాకు ఎప్పుడైనా వెళ్ళాల్సిందే
ఉహు
అప్పుడు ఇంకా ఇట్లా ఇస్
సరే సరే అండి బ